హలో హలో హ హలో ఆ నమస్కారం
నమస్కారం నాకు అది కనిపించలేదు. కాల్ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే మళ్ళా సెంట్రల్ బట్టన్ కి మళ్ళీ వాట్సాప్ కి వెళ్ళి చాట్ చేసినా మెసేజ్ చేసిన,
అవునా
నాకు జలుబు చేసినట్టున్నది నిన్న కొంచెం బచ్చాలు చేసుకున్న కాడి నే ఒక్కదన్న తిన్నా. జ్వరం పట్టేసి ఆ ఆరోజు ఏడ చేసిన, సరే నేను తిన్న ఇగ నేనే తిన్న నిజంగా. ఖతం గొంతు పట్టేసినట్టు వాయిస్ మొత్తం డిఫరెంట్గా రావట్లేదు.
మేము చపాతి లాగా చేసినాం బక్షాలు. హలో
మేము కూడా సేమ్ చపాతీ లెక్కనే చేసినాం. చె బదుల చపాతి లాగానే చేసా అంటే కాల్చిన రొట్టె పెంక మీద
ఆ మేము నూనెల గాల్సినము.
నూనె ల కాల్ నూనెల కాల్తే పూరి పూరి పూరి రావాలే కదా.
ఆ అంటే ఇట్లా చప్పతిలాగా అంటే లోపల వేసినాం. లోపలటి ఇంకో రొట్ట వేసి నూనెలో కాల్చినాం దగ్గరికి ఒత్తిన
ఆహా
రౌండు గా వచ్చినాయి.
ఆహా
కొచ్చుకు నేవీ
డబ్బా లెక్క షేప్ డబ్బాలెక్క షేప్ చేసి చేసిన నేను డబ్బా లెక్క షేప్ చేసి చేసినా హమ్
అవునా
అవున అవును
అజయికి కాల్స
ఆ
అజే కి కాల్సు పాప మాట్లాడరాాక ఏం మాట్లాడన అర్ధం కాక ఫోన్ చేసిండు మిది మాట్లాడదనే ఊ అంటాడు సరే ఉంటాను సరే ఉంటాను అంటాడు కాలు మాట్లాాడు తాంటనే
అయ్యో అట్లా అన్నదు కదా
ఆ అట్లా అంటే ఇక ఆయనే లక్ష్మీదేవర కాడు ఉన్నాడట
అయ్యో మర ఏమైనా మాట్లాడలా
ఒ ఒకక్కటే కాల్ మాట్లాడిడు నేను తర్వాత ఫోన్ చెత్త అని అన్నాడు నేను చేయను రే మరి పొద్దుగాల మాట్లాడతా అని నేన అన్నా
ఆహా
ఉమ్ ఆయన లక్ష్మి దేవర కాడునా ఎట్డ జరుపుతారు ఆ ఏ విధంగా చేస్తారు అని అని అడిగితే ఇగా దాని సమాధానం నేనే చెప్పినా యిక ఊ ఊ అంటాడు
ఆ యిదా కొంచెంన్న కూడా పసారు మాట్లాడ కొంచెం ఒకసారి మాట్లాడితే మళ్ అనుభవం లేదు కానీ టైం పడుతుంది కదా
పొలం పనుల గురించి చెప్పిండు ఒసేపు ఉమ్ కార్య అప్ ల ఇలా అనిపిస్తుందింటే మాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని కోరుకుంటానుమంటా.
ఉమ్ ఉమ్ పాయింట్ అది కూడా ఇక నుంచి చాలా వస్త గాాలషే
కొత్తటాస్క్ కూడా నెస్ట్ మంత ఇప్పుడున్నదని గ్రూప్ లో వెడతాలి కదా
పెడ్తారుగా అది ఎట్లా ఉంటుందో టాస్క్
ఉమ్ ఇంకా అది దీనికంటే ఇబ్బందిగానే ఉంటంది
ఆ హ చూడాలి ఎవాళది వాళ్ళు చేసుకున్నదయితే నేనే చేసుకోవచ్చు కదా
ఉ
వేరే వాళ్ళతో సంబంధం అయితే ఇంగ చికాక అయితాంది
మ్
మ్ ఏమ్మా నా అదృష్టానికి నువు దొరికి నావు నాకు టైం కు ఆప్పుడు ఇప్పుడ అప్పుడ ఇప్పుడ
శ్రావణ ఎలా మ్యారే శ్రావణ అలది ఇయాల మ్యారేజ్ డే
ఆ..
మాది ఎల్లుండ మ్యారేజ్ డె
ఆహా మళ్ళీ ఓ టైం ఉండ
అ
మా దానికి టైం ఉన్నది ఇంకా జూన్ లొ మాది జూన్
మది ఎప్పుడు చేసుకుందమంటె ఏదన్నా ఒకటి గిట్లనె
అవునా ఈసారి రమ్మను వాడికి రమ్మని చేసుకో
పోయిన సారి నా మా బాబు కడుపులొ ఉన్నప్పుడు అంటే పుట్టిండు పుట్టినాక ఏం చేసుకోమంటే ముత్తని ఏదన్నా ఏదో ఇయ్యడానికి వచ్చింది వచ్చిండు వెంటనే ఆ పిల్లలని తీసుకోవడానికి వచ్చిండు వెంటనే తీసుకొని పోయిండు కేక్ ఇట్ల తెమ్మంటే గూడా స్నానం చేయకుంటేనే వచ్చిండారోజు
ఆహా
మస్త్ గరం కోపం వచ్చింది అదే ఆ పిల్ల అయినా కాసేపు కళ్ళు మూసు సర్లే ఏదో కటింగ్ చేసినం కేక్ చేసుకున్నాం ఇంగ వాళ్ళ వేరే లేదు ఇహ ఈ ఆరు ఎల్లి ఏడు సంవత్స తెల్లవారితే
మాకు ఎనిమిది ఎళ్ళి తొమ్మిది పడతాయి
మ్
మీరి టూ ఇయర్స్ టూ ఇయర్స్ పెద్ద మీకన్నా అంటే పెళ్ళిలా ఏజ్ల కాదు
మ్
మ్... మొత్తములో చిన్న పొరాలు లెక్కన ఉన్నాం కాగానీ పెళ్ళిలో మేమె ముందు కదా మా పెళ్ళి అయినాక అందరి పెళ్లిళ్లు అయినాయ్
మ్
మ్
మా పిన్ని బిడ్డయ్యి ఇరవై కాల్స్లా ఐదు కాల్స్ అయిపోయినియి నాకు మా తముకు నాకు మా తమ్ముడికి ఇత్తంది మీ ఫ్రెండ్ వాళ్ళయ్యి ఎసేయండి ఎ నెంబర్ వాళ్ళు మాట్లాడతా అన్నది
అయ్యో నేను అప్పుడు ఖాళీగా ఉన్నా అసలు ఆ టైం లో ఎస్తా అయిపో కానీ రేపు ఒకవేళ తొందర అయిపోతే మనకిసారి చాలా మంది ఉన్నారు కదా మాట్లాడతారు ఒకరు కాకపొయిన ఒకరు గానీ రేపు ఖచ్చితంగా ఓడిపించ్చిందంటే మని మాట్లాడతనే ఉంటలే నాకు ఒక పదయినా కూడా ధైర్యం ఉంటది పది ఎట్లైనా డిపోయచ్చు అని అసలే ఓడిపోయలే కాబట్టి ఇబ్బంది అనపితద అన్నమాట అరే నాయ ఉన్నే కదా అట్లా మాట్లాన డబ్బులే ఇట్లా మాట్లాన డబ్బులే కాగానీ ఏమో ఎనభై రూపాయలు రాకపోతే మళ్ళీ ఇబ్బంది కాదు
ఆ
వస్తాయి ఖచ్చితంగా గాని ఏమో చెప్పలేమ అనిని నడకన్నమాట అంటే చెప్పలేమ అంటే ఇట్లా మళ్ళ మాట్లాడే వాళ్ళు వ మాట్ అంటదు కదా అని చెప్పి నేను అన్నా చూడాలి అన్నారు అననేయ తప్పు లేదు కదా ఈ మధ్యలో మన నుండి
ఓ మమ్మూల్ని వద్ద అంటాడు ఎందుకు చేస్తుడు ఏమద్ద అని అంటాడు ఎందుకు చేస్తా లక్క అని అంటాన్ని
శరి న అన్నే చెప్పకయా ఏమ ఒకటి చేసినాకంటే చెప్పొద్దు ఒకడికి చేసినామ అంటే అయిపోయి ఎందుకు మళ్ళా అవుతుది ఆ సోది అ
ఇగ ఆమెతోనే ఏం రెస్పాన్స్ కాాల కానీ వాళ్ళ అమ్మోల్లింటికడ ఉన్నదట అ
పోయిందాతన
ఉందట గ వల్ల అమ్మోల్లింటికడనే
పోయిందేమో మారే
మొన్న పండగ రోజు స పండుగ పో తా అన్నది
పండుగ రోజు గురువారం రోజు కదా
ఆ ఈ మంత్ ఇప్పుడు డబ్బులు ఎవ్వ ఎవరు తీసుకున్నారు చిట్టి డబ్బులు
ఇమంతూ ఏమో తెలివదు నాకు ఓ
అ వాాల
ఇచ్చ వచ్చుడే కానీ ఎవళ్ళు తీసుకున్న తెలవదు అంటే ఈ ఐదు వందల బాబుత రెండు వందల బాబుతయా
ఐదు వందలే
ఐదు వందలు చిట్టీలే ఇంకా ఏం రిసైర్మెంట్ లేదు ఆల్రెడీ మా యారాలు అన్నది కదా చిట్టీ లేద్దాం ఏరోళ్ళు ఉండదు అని అంటే ఇమె అన్నది కదా అట్ల ఎట్లా ఉంటది లేదు ఎవరు ఎత్తుకుండండ వాళ్ళకి ఇచ్చుడే ఒక నెల ఒకరికి ఆపదు ఉంటది ఒక నెళ ఒకరికి ఆపతి ఉంటది కదా అని మా ఇరాల అన్నది లేదు చిట్టిలు ఎత్తుకుంటే నాకు వదంటే ఇంకొక యొచ్చు అంతేగాని కచ్చితంగా చిట్టీలేద్దాం ఎవళకి ఎట్లాంటే అళ్ళకి వెళ్తది కదా అంటే సరే ఇద్ద అట్లాయాలంటే అందరం ఒక దగ్గరకి రావాలి అన్నది అట్లా వచ్చినా మంచిది కానీ అందరం ఒకసారి వచ్చి దొంగతనం బయటపడతారు కదా అంటే బయటపడే ఉన్నది సిటీలు ఎస్తాయిపో
లేదు వాళ్ళు ఇట్లా అంటే ఇట్లా చిట్టీలు లేసే ఇండ్లకు పచ్చల్లు తీసుకుంటానట్టున్నది నా గూడ అవూర గిన్ని నిండయి గిట్లా గిట్లా అమ్మిండూ నిను ఎంసిఎ చేయాలంటే ఏం చెద్దురు మరి
ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది తొమ్మిది సిటీలు అన్నాయి దాని వాళ్ళవి
ఇప్పుడు రెన్నెల్ల చిట్ట అటా ఐదు వందల చిట్ట అటా వెయ్యి రూపాయల చిట్ట అటా ఐదు వేల చిట్టాట పదివేల చిట్టా అట మూడు వేల చిట్టా ట
మ్మ్
ఇవన్నీ మెయింటైన్స్ ఎట్లా చేత్తలో ఏం కాతొ కాని
మ్మ్
మెల్ల గోకుతాంది ఇక అందరినీ
గొకుతంది అదే చిట్టీలు ఎత్తట్లేవు వెళ్ళవు కదా డైరెక్ట్ అయితే మేము తీసుకొచ్చినేలా అని అనుకుంన్నదేమో అందుకని నేను అన్నది ఆమెన్నది కద చిట్టి లు వెద్దాం కచ్చితంగా చిట్టీలో అయితేనే బాగుంటది అని అని మా కాన్న నేను అంటే చిట్టిలు వద్దని ఆమె చిట్టీ లేద్దాం అని చిట్టీ లేత్తే ఎవళ్ళకి ఎట్లు ఉంటందో కదా అంటే వద్దుని వద్దనుకునెటొల్లు ఉన్నారు అన్న అంటే వద్దనుకునె వాళ్ళు వేరేటోళ్ళకి ఇత్తే అయిపోద్ది వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు తీసుకుంటే అయిపోతుంది కదా అని నేను అన్నా
అవును
అట్లా బెటరు కదా లేకపోతే ఇయన నేను తీసుకుంటా ఇయన నేను తీసు తీసుకుంటా అంటే ఇయన వేరే వాళ్ళకి ఇస్తే వచ్చిన వేరే వాళ్ళకి ఫ అని చిన్న మూడు నెలకి ఫిక్స్ చేసి పెట్టినండి అట్లా ఎట్లా ఫిక్స్ చేస్తావ్ మమ్మల్ని అడగకుండా అని నేను అన్నా మమ్మల్ని కూడా అడగాలి కదా ఆడకుండా ఔను
ఆ
అడగులేదు ఆమె ఇష్టానికి ఆమె చేత్తాంది చేసినదానికి మనదాంట్లో కూలీ తీసుకుంటుంది అన్నీ తీసుకుంటుంది మళ్ళా ఆమె మా బాగా చపించ్చుకొచ్చుకుంటాది
ఇవి ఖర్చులు వాడుకున్నాక మళ్ళా కలుతాలో ఎట్లొ తెలవదు
గదే మరి అదే మరి చేసేది వీళ్ళు కూడా అట్లా చేసేది అప్పుడు అట్లా చేసి అట్లా చేసే డెవలప్మెంట్ జరిగింది
హ్మ్
నేను అందుకే ఎవరనన్నా డబ్బులు ఇస్తానంటే ఉంచుకుంటా అంట నేను ఏదొ ఒకటి చేద్దాం అని కానీ మనం మళ్ళీ ఉంచుకున్న మళ్ళ రేపు రో డ్ న అయిత కాబటి అ దాసి పెడతా ఎవరివి వాళ్ళకి
మన కష్టం మనకి సరిపోత లేదు మంది కాడ తీసుకొవాలి మెంటెనెన్స్ చేత్తే ఎట్ట
అందుకే ఎయాబుద్దీకాలే
ఎంత మంది అంత మంది అంద ర మంది మనుషు చు మాటంటారు
అంటారులే అది నిజామే కానీ వాళ్ళకి అది అచ్చబటు ఉన్నది కాబట్టి పాడతారు
ఇప్పుడు మేము ఐదు వేల చిట్లు రెండు ఉన్నాయ్ యాబై వేలు ఎత్తుకునేటిదీ
ఉను
ఏ రెండున్నాయి ఒకటి ఎత్తుకుందాం అంత ముందు ఎత్తుకుందాం మళ్ళా ఇప్పుడు ఎత్తుకునేది అంటే ఎలేవాళ్ళూ ఎత్తుకుంటారు ఏమో కానీ ఆ లక్ష రూపాయల సిట్ కిల వెరెటొల్ల కాడవున్నాయ్ ఇగో కనబడ్తయో ఒకాల కనబడదని ఉన్నా
ఉమ్ హు
ఉమ్
ఆ అదే రెండుందల రెండు వందలు బచ్చి ఇచిరీళ్లు
కాల్ కాల్ పూర్తయింది.
చూస్తాను.